హలో హలో
హలో
హలో
వినిపిస్తుంద
ఆ వినిపిస్తుందండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి కీరా తింటున్నా నేను మా ఫ్రెండ్ కలిసి
ఓకే దట్స్ గుడ్ ఫర్ హెల్త్ పైగా సమ్మర్ లో వాటర్ కంటెంట్
అవునండి నేన్ రెండే తె చ్చుకున్నానండి తెచ్చుకొని త్రీ డేస్ అయితాంది ఇవాళ్ళ తింటన్నా. రోజు మరిచిపోవడంహా అట్లంటరా అండి
ఇంకేం మరి ఫెస్టివల్స్ వస్తుంది కదా ఏమి షాపింగ్ చేస్తున్నవా
నా బర్త్డే అయిపోయిందండి క్రిస్మస్ అయిపోయిందండి. ఉగాదికి నేనేం చేయ్యనండి.
ఓకే చేయకపోయినా కూడా ఇంగా ఫెస్ట్ కదా అని చెప్పేసి మ బా షాపింగ్ కి వెళ్ళడం,
మీరు వెళ్తున్నారండి మరి మీ షాపింగ్ అయిందా అండి ఉగాది వస్తుంది కదా,
లేదండి చెయ్యాలి యా హిందుస్ కి ఫస్ట్ న్యూ ఇయర్
ఏం చేస్తారండి ఇట్లా మనకి రాశులు దాన్ని బట్టి జాతకం మా ఫ్రెండ్స్ ఏమేమో చెప్తరు కాని నాకు ఏమ్ అర్థం కాదు పెద్దగా
హ
మాకు ఫస్ట్ పండగ మీకు ఎట్లా న్యూ ఇయర్ రో అట్లా చెప్తరు ఇట్లా జాతకాలు మన రాశిని బట్టి నక్షత్రం అంత కొన్ని చేంజ్ అయితయంట కదండి
అయితే ఏంటండి మా దాంట్లో చ్ ఓకే అది అప్పటి నుంచి కొత్త న్యూ ఇయర్ అని చెప్పేసి అప్పటి నుంచి కొత్త కొత్తగా వస్తుంటాయి రాశిఫలాలు అలా కాకుండా అలాని చెప్పేసి హిందూస్ రాశి ఫలాలు చూపిస్తారు జాతకాలు చూపిస్ అలా అనుకోకు చూపియం ఏమన్నా క్రిటికల్ సిచ్యువేషన్స్ మా లైఫ్ లో జరిగితేే తప్పా మేము చూపియం లేకపోతే పెళ్ళి పెళ్ళప్పుడు అంతే హుహ్ అప్పుడు ఖచ్చితంగా చూపిస్తాం
అంటే ఏటండి మీకు ఏమైన జన్మనామం ఉందా
అంటే జన్మనామం ఎమో నేను హిందూస్ అనే మాటదప్ప నాకేం తెలిదు తెలుసా టెంపుల్కి ఎప్పుడో ఒకసారి అమ్మాల్తో పో తం
అవునా అండి తెలుసుకోవాలండి
తెలుసుకుంటా ఇంకా ఆల్రెడీ పెళ్ళైపోయింది ఇంకేం తెలుసుకుంటా
మీకా అండి నమ్మొచ్చా
నమ్మొచ్చు
పిలవలేదండి నన్ను మీరు మరి
అప్పటికి మీరు పరిచయం కాలేదండి లేకపోతే ఎందుకు
ఎన్ ఇయర్స్ అవుతుందండి మరి ఎలా జరుగుతుంది వచ్చా అండి మరి వంటలు బాగా చేస్తదా
నా నాకు పెళ్లిగాక ముందే నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్
అవునండి
ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా చికెన్ తోనే ఎందుకంటే నాకు చికెన్ ఇష్టం కాబట్టి యూట్యూబ్ లో చూస్తా అండ్ టీవీలో కూడా ఈటీవీ ఎవరు
నాకేమేమి వంటలు వచ్చోండి తెలుసా
తెలీదు చెప్పు
బియ్యం పెట్టడం మ్యాగీ చేయడం చాయ్ ఈ త్రీ తప్ప ఏం రావు
అంటే కు కుకర్లోనే
నేనండి గ్యాస్ మీద చేత్త కానీకు మా మమ్మీ నన్ను అన్ని విషయంలో ఓకే పని చేయని చెప్త కానీ ఒక్క విషయంలో నన్ని ఏమనదండి నాకు రావని నేను డైరెక్ట్ చెప్తా ఒకసారి నన్ను పాప మా మమ్మీ ఎప్పుడు కూడా మా మమ్మీయే చేసుకుంటుంది అండి నన్ బిల్వదు
ఆయనా ఏం పర్లేదనే చెప్పాలా ఇప్పుడు అబ్బాయిలు కూడా హాస్ టచ్లో ఉంటున్నారు ఆ జాబ్స్ అప్పుడు రూమ్స్ టు ఉంటున్నారు లేపోతే స్టడీ అప్పుడు రూమ్స్ లో ఉంటున్నారు కాబటి వాళ్ళకిళ్ళ వ వంటలు నేర్చుకొని వాళ్లే తింటున్నారు కాబట్టి వాళ్ళని వండుకొని ఇప్పుడు పర్లేదు నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా వచ్చినవాళ్ళు వండి పెడతారులే
గదే కోరుకుంటాను నేను నాకు వంటలు రావండి మా మమ్మీ ఏదో ఆ రోజు అతి కష్టం ఒక టూ చపాతీసే మిగిలి అండి చపాతీస్ చేసింది ఆ రోజు ఎగ్ కర్రీ ఇంకా చపాతీస్ ఇంగా అన్ని చపాతీస్ చేసింది ఇగ లాస్ట్ టు ఇక నువ్వు కాల్చూపో ఈ చిన్న చిన్న చాలా వేడైతాంది మాయి అంటే ఈ చుట్టూ టూ టూ చేసింది తమ్ముడికి టూ మమ్మీ టూ డాడీ టటు నా నేను చేసుకునేసరి అవి ఇట్లా విరిగిపోయినాయండి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అట్లా అయ్యింది సో ఇంకా గ్యాస్ దగ్గరికి పోవాలంటేను భయమై ఇవి ఇవి పర్ఫెక్ట్ గా చేసుకుంటాను కానీ మనం వేరే ఫుడ్డు ఈ కర్రీస్ అయితే అస్సలు రావండి నాకు కర్రీస్ జోలికే పోను నేను
ఇగో కరీస్ ఏం చెప్పాలా ఏకర్ ఏ కర్రీ ఏ కర్రీ అయినా సరే కర్రీ అది వెజిటబుల్స్ కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఏసుకొని పోపు దినుసులను ఒకే డబ్బాలో పెడతాది మీ మమ్మీ చూడు అవంత అవంత ఫస్ట్ ఏసేసి కంపల్ తరి గార్లిక్ మొత్తం వెయ్యి గార్లిక్ వేస్తేనే కూర టేస్ట్ వస్తది
అవునండి
ఆ తర్వాత వెజిటేబుల్స్ ఒకసారి వేసేయ్ ఫస్ట్ మెయిన్ వెజిటేబుల్ ఇప్పుడు బెండకాయ కరాయి అనుకో బెండకాయ ఫస్ట్ వేసేయ్ అది కొచ్చి పాగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసి ఆ కొద్దిసేపు ఆగిన తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత మసాలా కాదు విను టమాట లెయ్ టమాటాలు ఏసి టమాటాలు ఏసిన తర్వాత ఒక్క టుమ్ నాది మాడిపోత మాడిపోయేంత వరకు కలిపి కలిపే కలిపి గ్యాస్ ఆఫ్ చేసి అయిపోతది అదే కర్రీ
ఓకే అండి తప్పకుండా అండి ట్రై చేస్ స్తను
ట్రై చెయి కాపోతే ఒకవేళ ఫస్ట్ టేస్ట్ చేయి ఉడకలేదు లేదు పచ్చి పచ్చి ఉందనుకో కొంచెం వాటర్ పోసి ఇంకొంచెం ఫ్రై చెయి ఉడకవెట్టు
నేను ఒక డిసిషన్ తీసుకున్నా అండి నా లైఫ్ ల ఉ
చెప్పండి
ఎవలేమన్నా గానీ నేను వంట నేరుసు కొను అండి నేను నేను మొన్న మంచిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి అండి మా ఫ్యామిలీ తిన్లే నాకు బాధ అయిపెంది వాళ్ళు ఎప్పుడు చేసినా తినరండి అది ఎందు కో టేస్ట్ ఎట్లనో అయితదండి అయితే కారం ఎక్కువ అయితది లేకుంటే మొత్తమే సప్పగా అయితది లేకుంటే తీయ తీయగైతది
లేదు ఫస్ట్ నువ్వు మెజర్మెంట్స్ ఎంచుకుంటవా వండేటప్పుడు
ఆ మా మమ్మీ డాడీ ఇత్తనే ఎతాంది కనీ అయి న్న అది బాగా కుదురది
ఎలా వండా వో చెప్పు మరి ఎందుకు ఫ్లాప్ అయిందో నేను చేప్త ఉన్నారాన్ని
వినిపియాలేదండి ఏమొ అన్నరు
ఎలా చేసారో చెప్పండి ఎందుకు ఫ్లాప్ అయిందో నేను చెప్తా అంటున్నా
అంటే డాడీ ఊరి కేళ్ళిండు వీడియో కాల్ చేసి డాడీ చెప్పిండు కానీ అంత టేస్ట్ లేస్ అయిందండి మా డాడీ ఫేమస్ వంటలండి మా ఊర్లో మా ఫంక్షన్లలో చర్చిలో మొత్తం డాడీ చెత్తరు కానీ మా డాడీ కూతురునై యుండి నాకు ఎంరావు
అయితే
అదొక బద్దకం అండి ఈ మమ్మీకి డాడీకి వచ్చు ఏం ఇప్పుడు మమ్మీ డ్యూటీకి ఏళ్ళినా కూడా డాడే చెత్తాడు ఒక్క రైస్ పెట్టే ఉంచుతా మమ్మి వచ్చేదాక నేను ఇంటికెళ్ళిన కూడా మమ్మీ డ్యూటీ అయిపోయి ఫోర్ కు వస్తాదండి ఫోర్ వరకు నేను అన్నం తినకుండా ఉంటా జస్ట్ కర్రీ కూడా చెయ్య ఒకవేళ మమ్మీ చేయపోతే కర్రీ చెయ్య ఓన్లీ రైస్ పెట్టే మమ్మీ కోసం వెయిట్ చేత్త ఉంటా
ఓకే అయితే మీరు ఏం చేయాలంటే మీ డాడీ ఎలాగో వంటలు చేస్తడు కదా యూట్యూబ్ యూట్యూబ్ చానల్స్ స్టార్ట్ చేయమని చెప్పు మీ డాడీని
లేదండి మా డాడి నేను చేషి పెడు తలే నువు భయపడకు అని అంటడు
ఓకే ఫ్యూచర్ లో అలాంటోలు కూడా దొరకలే కదా మరి నీకు
అవున్ అవునండి డాడి చేస్తాడండీ ఇంటికెల్లీ ఏం అడిగిన డాడీ జేసి పెడతడు నా కోసం
ఇంగో ఏం ప్రాబ్లం లేదు చాయ్ పెడతావు గదా వచ్చు గదా
అవునండి పొద్దున చాయ్ మధ్యాహ్నం చాయ్ నైట్ చాయ్
కొంచెం హాట్ వాటర్ లో ఇవి ఏమంటారు కాఫీ పౌడర్ పోసేసి కాగిన పాలు పోసుడు అదే కాఫీ అయిపోతది
అవునండి మ్యాగీ వచ్చండి ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ అందరికి ఇండియ లా ఉ
అంటే మ్యాగీ నేను మ్యాగీ ప్యాకెట్ తినం మ్యాగీలో ప్యాకెట్ లో ఉంటది కదా ఆది తినను
నూడిల్సా అండి
నూడిల్స్ లో ఇప్పుడు ఫ్లేవరు ఏమంటారు నే నాక్ మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే ఇది మొన్న నేను తినక ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితుంది మర్చిపోయాను కొంచెం హాటు దెన్ సాసస్ అందులో సర్లే ఇవి కాదు ఆక్చుల్లీ కొరియా యన్ నుండి ఎక్స్పోర్ట్ అయిన నూడిల్స్ ఫ్లేవర్ ఫుల్ గా అందులోనే వెజిస్ వస్తాయ్ అందులోనే సాస్ వస్తది అందులోనే పౌడర్ వస్తది కదా అలాంటివి తింటా ఇన్స్టెంట్ ఇగ మ్యాగీ అయితే నాక్ మ్యాగీ టేస్ట్ అనిపియదు మ్యాగి ఇప్పి
ఓన్లీ ఎల్లో కలర్ మ్యాగీ అయితే అసలు నచ్చదండి అందులో క్యారెట్ అది ఉంటది మళ్ళ తినబుద్ధి కాదు
ఆదా అద్దె బాగుంటది నీ
ఇగ మనకి ఎక్కువ అలవాటు లేవండి పప్పు వంట వంటలల్లో గుడా ఒక ఆ ఎక్కువ ఫేవరెట్ గా వంకాయ తింటా కానీ దాన్ల ఏం చెత్త కనపడదు ఓన్లీ వంకాయ అట్ల తిన్ నేను ఆలు అయితే ఆలు ఓన్లీ
అయితే నువ్వు ఒక పని మనిషిని పెట్టుకో
ఏమండీ
ఒక ఒక్క పని మనిషి లైక్ ఓన్లీ కుకింగ్ కి ఒక ఒకల్ని పెట్టుకో
అప్పుడు నన్ ఎల్లగొళ్తానండి ఖచ్చితంగా ఇంట్లకి
తా ఇంతకీ షాపింగ్ కెల్తావా పండక్కి
ఎప్పుడండి
ఇప్పుడు ఫెస్ట్ ఉంది గదా అయితే నువ్వు మీ ఫెస్టివల్ కి కాక తప్ప ఇంకా వేరే ఫెస్ట్ కి తీసుకోవా ఏంటి
నాకు ఎప్పుడు ఏం కొనబుద్ధి అయితే అది కొనుక్కుంటా అండి. మా మమ్మీతో తిట్లు కూడా పడతానండి.
సో మాకి ఇప్పుడు ఉగాది వస్తుంది కాబట్టి మేం కొంచెం ట్రెడిషనల్ వేర్ తఒ వేసుకోవడానికి ట్రై చేస్తాం.
సారీసు
సారీస్ హాఫ్స్ చారిస్
మీరు ఎప్పుడు చేస్తున్నారండి. మళ్ళ అవునండి వన్ మినిట్ శారీ.
ఆ లేకపోతే డైరెక్ట్ అది
కోక్ వస్తదంట
ఏమో అస్ లు ట్రెండ్ కొత్త కొత్తవి ట్రెండ్ అయితన్నాయ్
అవునండి
కాకపోతే నాకు శారీలో సిల్క్ శారీస్ బాగా ఇష్టం.
అవునండి షాపింగ్ చేసారుమ్మండి ఉగాది ఇది మరి ఇంకా చేయలేదు.
యా లేదండి చెయ్యాలి. ఇంకా ఉగాదికి టైం ఉంది కదా!
అవునండి
సో చెయ్యాలి
ట్రెడిషనల్ అండి వెస్టర్న్ మరి పండుగలు
నాకు వెస్ట్రన్ అంటేనే ఇష్టం. కాకపోతే ట్రెడిషనల్ ఏ వేసుకోవాలి.
అవునండి.
అలానే వెస్ట్రన్ అంటే మరీ వెస్ట్రన్ కాదు జస్ట్ నార్మల్ గా టీ షర్ట్స్, జీన్స్. షర్ట్స్, బ్యాగి ప్యాంట్స్.
ఇప్పుడు అందరు బ్యాగి బ్యాగి ఫేమస్ అయిపోయింది.
హ హె అవును ఏది ట్రెండ్ లో ఉంటే అదే ఫేమస్ కదా ఆ ఆ కొత్తగా ఏదొస్తే అది ట్రెండ్ చేసేస్ అ ఫేమస్ చేసేస్తున్నా అందరు అదే కొంటున్నారు.
అవునండి
ఈవెన్ చెప్పల్స్ లో కూడా ఇప్పుడు లైక్ టూబెల్ చెప్పల్స్ వస్తున్నాయి.
ఫస్ట్ ఫ్లిప్లాప్ ఉండండి ఎక్కడ చూడు ఏ ఉ చూడు అవ్వే ఉంది.
ఒ వమ్ ఓ గాడ్ వీళ్లందరికీ పిచ్చి పిచ్చి పిచ్చి వటినట్టు పట్ట సింది ఏది ట్రెండ్ లో ఉండే అది తీసుకోవడం
అందరి గ రెండునే ఫాలో అవుతుంది ఓకే అండి బైన్